హలో
హలో
హలో
వినిపిస్తుందండి
హలో
హలో
ఏం లేదండి మీరేం చేస్తున్నారు
ఏం లేదు మీరు ఈ మా చెప్పారా చెప్తారా
ఈ మధ్యలో నేను తిరుపతికి కాశీకి అయోధ్యకి ఇట్ల వెళ్ళినా అండి ట్రైన్లో ఇట్ల అందరం కుటుంబంలో అందరం కలిసి వెళ్ళాము
ఉ
మీరండి మీరు ఎక్కడికైనా వెళ్ళారా ఈ మధ్యలో
మేము మా మిత్రుడి వెళ్ళి మేం విజయవాడ కంగదుర్గ మావటలకి వెళ్మండి మీరు ఆ ప్రయత్నంలో అంటే ప్రయాణించే సమయంలో మీరు సేకరించి ఆహారం ఎలాంటిది
చపాతీలు ఇట్లా ట్రైన్లో వెళ్తాం కాబట్టి చపాతీలు రైస్ దాని తగ్గట్టు చట్నీస్ కానీ పప్పు ఇట్ల సాంబార్ పులియోరు అన్నం మళ్ళీ ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉండానికి అప్పాలు కానీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ చిప్స్ టైప్ గాని స్వీట్స్ కాగానీ ఇట్ల తీసుకెళ్ళామండి మీరు ఎలాంటివి తీసుకెళ్తారండి దాన్ని ట్రావెల్ చేస్తే
మేము అప్పాలు ఆ పులిహోర చపాతి కూరలు అంతే అండి మీరు వెళ్ళిన మీరు మీరు వెళ్ళాలని చెప్పారు కదా అందులో మీరు వెళ్తున్నప్పుడు మీకేమన్న సంఘటన ఏమైన్న జరిగిందా అండి హఠాత్ సం సంఘటనలు
అలాంటి సంఘటనలు ఏం జరగలేద
మరిచిపోలేని సంఘటనలు ఏంటే ఏమన్న
మర్చిపోలేని సంఘటన అంటూ ఏం జరగలేదండి కాకపోతే ఎప్పుడు వెళ్ళలేని ప్లేస్లకి వెళ్ళాం కదా అవన్నీ గుర్తు గుర్తుండిపోయే క్షణాలుగా మెలిగిపోయాయ్ ఇ మర్చిపోలేని ఆ సంఘటన లాంటియి ఏం జరగలేదు
అంటే మీరు ఎవరెవరు ఇద్దరెళ్ళారు
మా కుటుంబంతో వెళ్ళామండి మా అమ్మమ్మ తాతయ్య గారులతో వెళ్ళాం మళ్ళీ మా పిన్ని బాబాయ్ ఇంకో పిన్ని ఇట్లా కుటుంబ ఫ్యామిలీ మొత్తం మామయ్య వాళ్ళు ఇలా అందరం కలిసి
మీరు వెళ్ళిన స్థలంలలో ఎక్కడ నివసించారు
మేము తిరుపతికెళ్ళినప్పుడు అక్కడ నివాసము లాంటివి ఉంటాయి కదా అండి అక్కడ నివసించాం మళ్ళీ తర్వాత అయోధ్యలో ఇట్లా చిన్న రూమ్స్ లాంటివి ఇట్లా ఉంటే తీసుకు కున్నాం బయట రూమ్స్ ఇలా ఉంటాయి కదా
గదులాంటియి తీసుకున్నారా హ్మ్ మీరు వెళ్ళిన ఇన్నిరు ఇన్ని ఇన్ని గుళ్ళల్లోకి వెళ్ళారు కదా ఏ గుడి మీకు చాలా అనుభూతిని కల్పించింది
ఒక్కటని ఏం లేదు అన్నీ ఏ దేవుడన్నా ఏ గుడైనా ఏ దేవుడైనా కూడా చూడ చూడంగానే ఒక మంచి అనుభవం లాంటిది కలుగుతది కదా సో నాకు ఏ దేవుడైనా కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రశాంతత అనుభూతి అనేది ఒక్కొక్క దేవుని దగ్గర ఒక్కొక్క విధంగా కలిగిందండి అన్ని దేవుళ్ళ దగ్గర అన్ని బాగా జరిగింది ఈ సపరేట్గా ఒక్కటే దేవుడి దగ్గర అని అట్ల ఏం లేదు మీకండి మీ అనుభవం ఎలా ఉండేది మీరు వెళ్ళిన చోట్లల్లో
మేం వెళ్ళింది రైల్లో కాబట్టి పొద్దున ఆరు గంటలకు వెళ్ళామండి తొమ్మిది తొమ్మిదిన్నర వరకు దర్శనం అయిపోయింది దర్శనం అయిపోవుడుతోటే కిందికి వచ్చాం వచ్చి మళ్ళీ సేమ్ రైల్వే స్టేషన్కి వచ్చి ట్రైన్ ఎక్కేసాం మీరు ఇప్పుడు మీరు వెళ్ళిన రో ఎన్ని రోజులు వెలారండి ఇది ఈ గుళ్ళన్నీ ఎన్ని రోజులిలా తిరిగారు
మాకు ఒక సిక్స్ డేస్ సిక్స్ టు సెవెన్ డేస్ పట్టిందండి ఫస్ట్ టూ డేస్ ఇట్లా ఎక్కువ మనం ట్రావెలింగ్కే కేటాయించాము మేము సో ఎక్కువ టైమ్ సెవెన్ డేస్ లో ఒక ఫోర్ డేస్ ట్రావెలింగ్కే అయ్యింది మిగతా డేసు అట్లా షాపింగ్కి కానీ దేవుని దర్శించుకోడానికి కానీ ఆడున్న ప్లేసెస్ ని చూడ్డం గానీ అట్లా జరిగింది
మీరు ప్రయాణించేటప్పుడు మీరు అంటే మీరు విశ్రాంతి తీసుకున్నారా లేకపోతే మీ కుటుంబంతోటి కలిసి ఆనందంగా సమయం కేటాయించారా
ఆనంద్ ఆ నైట్ అయితేనేమో అందరం రాత్రి పూట అందరం పడుకున్నాం మార్నింగ్ టైమ్లో పొద్దున అందరం మంచిగా గేమ్ ఆటలాడుతూ పాటలు పాడుకుంటూ కొత్త కొత్త ఆ కథలు వినుకుంటూ ఇట్లా ఆనందంగా గడుపుకుంటూ వెళ్ళాము
మీరిప్పుడు చెప్పండి చెప్పండి
మేము అదేంటిది ఏసి ప్లాట్ఫార్మ్ని ఏసీ కంపార్ట్మెంట్ తీసుకుందామండి ఆహా అనుకూలంగా ఉండుంటే
హా అంటే మీరు మొత్తం ఎంతమంది వెళ్ళారు
మేము మొత్తం పన్నెండు మంది దాకా వెళ్ళామ అండి
అంటే మీరు అడికి వెళ్ళాక ఈ మిగతా గుళ్ళు అ గుళ్ళకి వెళ్ళడానికి ఏమన్నా వాహనం తీసుకున్నారా లేకపోతే మొత్తం రైల్ ప్రయాణమే చేశారా లేదా గవర్నమెంట్ సహాయం తీసుకొని చేసారా
వాహనం తీసుకున్నామండి అయోధ్యకి ఇట్లా వెళ్ళి వచ్చేటప్పుడు వాహనం ఇట్లా తీసుకున్నాం ఎక్కువ శాతం ఆ ట్రైన్లోనే ప్రయాణించాం కాకపోతే ఒక అయోధ్య కాసి అప్పుడు ఒక వాహనం తీసుకొని వెళ్ళ ఉండేది
ఉ
మీరండి మీరు ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు వాహనంలో వెళ్ళారా ట్రైన్లో వెళ్ళారా
మేము మా కుటుంబంతో వెళ్ళినప్పుడు వాహనం తీసుకున్నాం వాహనం తీసుకొని అక్కడ చుట్టుపక్కల ఉన్న ఏరియలకు దగ్గర దగ్గరలో ఉంటే ఉన్నవి కాబట్టి వాహనం తీసుకొని చుట్టూ తిరిగాం మళ్ళీ గవర్నమెంట్ వాటి ఎక్కాలని దిగాలంటే కొంచెం లగేజ్ అనేది ఉంట ఉంటుంది కదా అండి కాబట్టి అది మోయలేక ఒక వాహనం తీసుకున్నాం మీరు వెళ్ళిన అ మొత్తం అన్ని గుళ్ళల్లోలకు మరియు ఇక్కడి నుంచి ఆడికెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చే వరకు ఎంత ఖర్చు అయిందో మన చెప్పగలుగుతారు అంటే ఒక్క మనిషికి ఎంత ఖర్చు అయింది అనేది
ఒక మషికి ఆరు నుంచి ఏడు వేల దాకా ఖర్చు అయ్యందండి
అకా
అంతంత మాత్రం వేసుకున్న ఒక ఏడు వేల దాకా కూడా ఖర్చు అయిపోయింది
మీరు ఇప్పుడు ఇక్క నుంచి వెళ్ళిన దాదాపు గుళ్ళల్లో ఏది ఆఖరికుడి అంటే ఇది దగ్గరికు ఉంది మరీ దూరంలో ఉన్న ఆ గుడి ఉంటుంది కదా అండి అది ఆ గుడి
మా దగ్గరలో అన్ని దూరంవే ఉంటాయిండి
అలాని కాదు మీరు ఇప్పుడు ఇప్పుడు వెళ్ళిన గుళ్లల్లో ఆఖరిది
ఆకరిది కాశీ అండి కాశీ ఆకర్ది
కాశీలో మీరు ఎన్రోజులు నివసించారు
అక్కడ ఒక మూడు రోజులు నాలుగు రోజులు ఉన్నామండి
ఉహ్ మీకు మీ మిత్రులతోటి వెళ్ళడం ఇష్టమా లేకపోతే మీ కుటుంబ సభ్యులతోటి వెళ్ళడం ఇష్టమా
కుటుంబంతో వెళ్ళడం ఇష్టం మిత్రులతో కూడా వెళ్ళడం ఇష్టం
మీరు దాదాపు ఎటు ఎక్కువ చూపిస్తారు వెళ్ళటానికి
ఎక్కువ కుటుంబంతోనే వెళ్తాము అప్పుడప్పుడు స్నేహిల్ తులతో వెళ్తాము మీకు ఎలా ఇష్టం కుటుంబంతో వెళ్ళడం ఎక్కువ ఇష్టమా స్నేహితులతో వెళ్ళడం మీకు ఇష్టమా
రెండు సమసమానం ఏది ఎక్కువ ఒకటి తక్కువ అని కాదు ఎవళతోటి వెళ్ళినా అదే ఆనందం అదే ఉత్సాహం కాబట్టి ఎవలితోటి వెళ్ళినా కూడా ఆనందంగా మంచిగా నిమ్మలంగా దర్శ శనం చేసుకోని వచ్చేస్తాం మీరు ఇప్పుడు ఇవన్నీ గు గుళ్ళకు గుళ్ళకి కాకుండా మీరు ఇక్కడికి ఎక్కడికైనా వెళ్ళారా
గుళ్ళకి కాకుండా ఎక్కువ స్నేహితులతో అయినా లేదంటే కుటుంబం తోనైనా ఎక్కువ గుళ్ళకే వెళ్ళాము ఇంకా ఎటు పో
అంటే మీరు ఈ దగ్గర్లో ఉన్న వాటిలలో కో ఎక్కడికన్నా మీ మిత్రులతోట అయినా మీ మీ ఇంట్లో వాళ్లతోటి అన్నా మన హైదరాబాద్ ఉంది కదా అక్కడ ఏమన్నా సాహ్ స్థానాలల్లోకి వెళ్ళారా
ఆ స్నేహితులతో అంటే యాదగిరి గుట్టకి ఆహ్ ఇట్లా వెళ్ళాము ఇంకా భద్ర కాళి గుడి గు ఆహ్ భద్రకాళి అమ్మవారి గుడికి ఇంకా
చార్మిల్ అంటే ఎరియా లైక్
చిన్న చిన్న ప్ ఏంటండి
చార్మినార్ ఆహ్ బిర్లా మందిర్
ఆ చార్మినాల్ కు చార్మినార్ కూడా ఫ్రెండ్స్ తో వెళ్ళాను ఇట్లా హైదరాబాద్ లో ఇట్లా ఆహ్ హ్మ్ ఇంకొకటి ఆహ్ ఇట్లా చిన్న చిన్న ప్లేసులు లాంటి వాటికైతే ఎక్కువ వెళ్ళానండి గుల్లకే ఎక్కువ వెళ్ళాను మీరు మీరు ఎలాంటి వెళ్ళారు మీ ఫ్రెండ్స్ తో పాటు
ఉహ్ ఇందులో మీరు వెళ్ళిన వాటిలల్లో మీకు నచ్చినా అంటే మన చుట్టుపక్కల ఉన్న ఏ ఏరియాస్లో మీకు నచ్చిన ఒక ప్లేస్
నాకు భద్రకాళి అమ్మవారి గుడి అంటే చాలా ఇష్టం మీరు మీ ఫ్రెండ్స్ తో పాటు వెళ్ళారు కదా ఎక్కడికి వెళ్ళారు
నేను మా మిత్రులతోటి వెళ్ళిన గుళ్ళు తిరుపతి ఒకటి
ఆహ్
ఆహ్ తిరుపతి మరియు అమ్మవారి టెంపుల్ అంతే బద్రకాళ టెంల్ భద్రకాళీ టెంపుల్ అంటే మేము వరంగల్లో ఉంటాం కాబట్టి ఎప్పుడు పడితే ఆప్పుడు వెళ్ళి వస్తామండి అదొకటి లేదుగా బంధమిత్త అంటే బంధువుల తోటి అంటే ఇంట్లో వాళ్ళతోటి వెళ్ళిన ప్లేసెస్ ఏమిటి అంటే అరుణాచలం ఒకటి అరుణాచలం అంటే ఫస్ట్ తిరుపతికి వెళ్ళాం తిరుపతి నుంచి దారిల అంటే అక్కడ నుంచి ఒక వాహనం తీసుకొని ఆడ నుంచి ఆ ఒక్కొక్కటి ఒక్కటి చూసుకుంటు వెళ్ళాం అందులో ఫస్ట్ మొట్టమొదట వినాయకుని చూసుకున్నాం దాని తర్వాత గోల్డెన్ టెంపుల్ దాని తర్వాత అరుణాచలం అరుణాచలం నుంచి మళ్ళీ వచ్చేటప్పుడు వేలూరులో ఉందని చెప్పి ఓ ఊరు ఉంటది అందులో ఒకటి అలా చూసుకుంటు చూసుకుంటు ఎన్ని టైం ఎన్ని గుళ్ళు ఉంటే అన్ని గుళ్ళు చూసుకుంటు వచ్చాం మేము మధ్యలోనే అక్కడక్కడ హోటల్స్లలో టిఫిన్స్ అయినా లేకపోతే భోజనాలు చేసేవాళ్ళు భోజనాలు చేశారు
ఓకే అండి
మీరు మీ సమయం కేటాచించినందుకు ధన్యవాదములు
ఓకే అండి ధన్యవాదములు
బాయ్